ఇప్పుడు చెప్పు ఇందాకేడగుతారు మీరుందక అడిగారు కదా అని చెప్పి నేను మళ్లాడుతున్నాను అదే చేస్తను
మరిచిపోయను ను
సంతన హల్ అదే ఏదో అంటున్నారువు
ఆ, అదే ఫంక్షన్ హాలు వాళ్ళ అక్కది కూడా అదేగా, కింద.
ఆ, అందుకే మళ్ళ అక్కడే పెట్టారు. అదే హలు, అదే ఫ్లోరు. వాళ్ళు స్టేజ్ మీద డెకరేషన్ చేసారివాళ, మేట్ట పాలం డెకరేషన్. పల్లెటూరులో కూడా ఏస్తార లేదా అండి? అలాంటి డెకరేషన్ అది, ఫోటోలూ నీకు తర్వాత పెడతా. కాల్ అయిపోయిన్తర్వాత, చూడు. ఆ డెకరేషన్ చూసి, ఆ కమెరా మాన్ అది ఏం నవ్వాడు? అరే ఏంట్రా అదీ అని?
ఉమ్
పెళ్లి కూతురు వాళ్ళకి, కొన్ని ఫోటోలు పెట్టి ఇలా చేయించుకోమంటే? పెళ్ళి మనా ఇక్కడే. హ్మ్, ఎంత అయితయి మహా అయితే, దీని మీద పోలిస్తే నలభై వేలు ఎకువైతయేమో. అదే బడ్జెట్
వామ్మో? నలభై వేలే? అ
ఇక్కడ ఏం లేవు. పులిహోర పైనా, కింద ఒకటే ఏసి కొట్ పెట్టాడు వాడు సో, అక్కడ చేసినోడు.
హ్మ్ ఆ సం వాట్?
ఈసారి ఇది కానీచ్చేద్దాంలే కానీ అయ్యా, అని చెప్పాడంటా పెళ్ళికూతురు మామ.
ఉమ్ హూ, ఉ
పసుపు కొడ్డానికి ఆడ ఫోటోల్ దీసారా, ఆయ్ తీయలేదని ఎడిస్ తెస్తున్నారంట ఇప్పుడు.
ఈల్లక్ దిసారు, పెళ్ళికూతురు వాళక్ తీయలేదా?
ఉమ్, అంటే బేసిక్గా అయి ప్యాకేజ్ లో మాట్లాడలేదు. పసుపు కొట్టేది, ఇయన్నీ. అయిత్ తేమైంది? ఈడంటే మావొడే కదా, ఏ మూసుకొని రార అంటే వస్తడు. అంటే ఇక్కడే గదా, నాలుగు ఫోటోల్ కొట్ టెళ్లిపోతాన్ అక్కడేం ఉండదు గదా? నాల్గు ఫోటోలు ఒ చిన్న వీడియో. ఆ పైది పద్ నిష్ కల్ల అయిపోయిద్ది. వావ్, దానికి అక్కడ దాకా ఎళ్ళద్దూ?
ఎల్లద్దు ఊ ఇల్లోచ్చారని ఆళకేట్ట
హె వీడే ఎళ్తాన్నాడు మా వోడు ఆ సర్లద్దులే ఇసర్ చూద్దారని క్యాన్సిల్ చేశాడంటా ఉహుం కట్టేదాళ్ళైన ఇడుమనోడు గదా మనకే బాధేస్తున్నాడు ఆళ్ల ఏడుపు స్టార్ట్ అయింది హోటల్ దగ్గర అప్పుడే ఉన్నయ్ గన్ దీసాడు ఫోటోలు మామూల్గా దీయలేదు. చాలు బాగా దీశాడు.
ఓహో అవును
ఆ పిల్లది ఎలా తీశారు మరైసూ పిలవ్ మాక్ ఫోటోలు అమ్మాయిది.
ఉహుం ఆ
నువ్వే అయితే బానే తీశాడు మరి ఆ తప్పులేస్ సార్ట్ అయిపోయింది ఫ్లెక్సీల్ దగ్గర ఫోటోల్ దగ్గర గిప్పుడేం జేస్తవ్ రా పెళ్లిలో
తర్ జా
బేసిక్ గ్గా వల్ల ఫోటోలెక్కువ తీయడున్నమాట మావోడు ఇది మనొల్ది కాబట్టి వాన్ని మాములులాగట్ల ఏ నువ్ తీయ నువ్ ఇట్రా ఇడ నుంచో దియ్ దియ్
అదే గద్ రా తెలిసినోళ్ళ అయితే ఇంకొంచెం ఎక్కువ చూపిత్ కొంటరు ఇంకా
అవును
ఉమ్
దానితో ఏదో కవర్ పెట్టి తీస్తున్నాడు ఫోటోలు హ్మ్ భలే తీస్తున్నాడు ఆ వర్క్ చేస్తే నాని వీళ్ళందరు ఎందుకు వర్త్ అనిపించింది ఈ ఫోటోలు టేకింగ్ చూస్తేనే
ఆహ అయ్యో నేను వచ్చి ఉంటే నాలుగైదు ఫోటోలు అన్నా దిగేదాన్ని పోనీలే పెళ్లికుం
ఖచ్చితంగా చిన్ను వాళ్ళని తీశాడు ఫోటోలు మాములుగా తీయలా ఒక పది ఫోటోలు ఏమో తీశాడు చిన్నువాళ్ళని చిన్నుని బావని
ఓకే ఓకే
ట నే నేనో పది ఫోటోలు దిగా మామూలేగా
హ్మ్ మా ఊరోళ్ళని తియలా ఫోటో
మీ ఊరోళ్ళు పైదాక వెళ్ళారో లేదో తెలీదు నాకు పైన తాంబూలం తీసుకునే దాకా చూశాను భోజనం చేసి వెళ్ళిపోయారు మరో పైకి వెళ్ళారో లేదో నేను చూడలేదు అక్షింతలు వేయడానికి
ఏ పైకి అక్షింతలు వేయడానికా హ్మ్ ఊహూ
పాపం ఇంకా వెళ్ళాల్సి ందే లేదు న సంతం కూడాట్ట
లే అవును స్పీచ్ ఉందంట నేను నాలుగున్నందలు చేసేటప్పటిక ఆ ఊళ్ళో ఉండిపోయారు మీటింగ్ లో మళ్ళా స్పీచ్ ఉంది రాకలి
ఆహాహా వాళ నైట్ ఎక్కడే ఉంటారా
ఆ ఇవాళ నైట్ ఉండ రేపు మధ్యా్న భోజన్ చేసినని కాడి నుంచి బయలుదేరుస్తారు
కే అయనా పొర్లే టైట్ షెడ్యూల్ వచ్చారంటే ఇంక చాలు ఏం చేస్తాం మైండ్ స్టైల్ లో వీడియోలు అయితే ఉంటారు
అ స అంగట
ఆ
ఆమ ఇప్పుడు మీ ఇంటికి వచ్చే వాళ్ళు ఉన్నారు అదే వాళ్ళ చెల్లెలు వాళ్ళు వచ్చారంటగా
నేను చెప్పింది అల్కి ఇవ్వడానికి ఎంత గిఫ్ట్
అదే అర్ధమయిందిలే వాళ్ళు కూడా దిగారా ఫోటోలు
దండలేసినప్పుడు దిగి ఎలిపొయారు
ఆ
సాయంత్రం పసుపికి అదే ఉండలేదు అంతే ఎలిపయారంతే
ఆ ఇంకా ఏం సంగ త్త ఆ రేపోద్దున ఏ టిఫిన్ చేత్తనారో మీ ఇంట్లో
రేపు ఆడపడుచు చీరలు పెడత్ చెస్తారంట ఇంకా అమ్మమ్మ కైతే చెప్ప చెప్పలేదు ఆ మమ్మీతో అంది ఇందాక వచ్చే ముందు ఆ ఆ రేపు ఉందంట ఆడపడుచు చీరలు పెట్టుతారంట మరి
ఎక్కడా పెడతారంట మీరెళ్ళి ఫంక్షన్ వాళ్ళు ఇంట్లోనా
మనోళ్ళ ఇంట్లో
ఆహా మనోళ్ళ ఇంట్లో ఏనా అదేలేే ఆ ఆ
ప్యాంట్ నాదే
అది సంగతి
ఆ
ఇంక్ ఏంట్ మరి
లే ఛార్జింగ్ కూడా లేదు ఫోన్ లో టెన్ ఉంది ఎట్టపేట్ పది నిమిషాలు అయితే అయింది ఆ
ఐదున్నాయా నాలుగు ఉన్నాయా టాస్క్ నీయి
ఇంకా నాలుగున్నాయి కాల్సు
ఆహా
రేపుొద్దున్నె మాట్లాడతాలే అంత లేదు అమ్మా ఛార్జింగ్ లేదు నా బాడీ లో కూడా ఛార్జింగ్ అయిపోయింది రే పొద్దున్న ఇది అయిపోంగా ఇది కట్టాయి పోంగనే రేపు మార్నింగ్ చేస్తా లే షైనీ తోని ఆ ఒటాలి హ
ఉమ్మ్ తర్వాత చిన్నమ్మ తో మాట్లాడతా నాది రేపు లాస్ట్ ఇంకా
అవునా ఉమ్ బి నాకా ఏమో నాకు నీకు నాకు ఒకే రోజు అనుకుంట అచ్చింది.
అయితే నీకు రేపే లాస్ట్
ఆ నీకు నాకు ఒకే రోజు అచ్చింది. ఉమ్మ్
కథ
ఇచిర్రా ఆ వేరే ఊరు కి సాంక్షన్ అయినయ్ ఇంక అంటా ఇంకా నాలుగు కాల్సు
ఆ వాల్
జీరోలో ఎక్స్టెన్షనా
ఆ అంటే జీరోలో పోయినాయి నాలుగున్న గాని రొండే వచ్చాయ్ తెలీదు మరి
ఆహా నాకు నాకు మూడే ఎన్నో ఉన్నాయి.
టాస్కులు అయిపోయిన తర్వాత కింద కొడితే వస్తాయి. నేను మాట్లాడను ఎక్కువ వస్తే ఈ మాట్లాడడానికి సచ్చిపోతున్నా
ఆ హా హాఎక్కువ వస్తే ఏమైతది తక్ ఎక్కువ్ మాట్లాడనా అళ్లతో ఆడతలే
ఉమ్ అంటే ఎవరితో తక్కువ అంటే మన దగ్గర ఉన్నాయి నాలుగు నాలుగు కరెక్ట్ సరిపోతామ్ నేను ఒక్కనే ఎక్స్ట్రా
ఆ అదే ఉమ్
ఉమ్ నేను కూర్చున్నాంగా ఏదోటి చేద్దాం లే
ఆ ఆ పిల్ల కూడా ఉందిగా ఇప్పుడు నీతో పాటుచ్చింది పిల్ల ఆ పిల్ల మీ ముగ్గురు ఉన్నారుగా ఉమ్మ్ ఆ పిల్లతో ఒకటే అయింది నాకు ఉమ్ ఇంకా సంగతే ఏముంది ఏం లే ఆ ఇంకా రాలేదాళ్ళు
వాళ్లేం రారు ఇప్పుడే
ఉమ్మ్ అలా చప్పతి సెప్పలేదమో రాలేదేమో
అంటే చపాతి ఆర్డర్ పెట్ పిచ్చ రక్క చపాతీపిండి పోనయి అకలే
ఉహు
ఆళ్ళకు లేవు బేటి నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించారు
ఓకే ఓకే అప్ పెట్టారా
ఆ
ఉమ్స్
టయిలు మళ రాౌండ్ కేలి ఏం చేత్తారు డ్ బయిట్ నకర్దంగాదు ఎన్నిసార్లు మనకు ఒకసారి ఇలా చేరక్ పుట్టింది మళ్ళ వెళ్డానికి అయిలెన్సై
అదే కదా మళ్ళా పొద్దున్నంతా జర్నీ చేసి అక్కడి నుంచి వచ్చారు కార్లో
అదేగాదా తెరగకుండా వచ్చారంటే కాదు వచ్చును మధ్యాహ్నానికి పొద్దున్న నుంచి ఒక నాలుగు గంటలు ఉన్నారేమో అళ్ళకుండా అంత త
ఉ
స
ఎందో వాళ్ళు
ఆ న ఏంటోలే ఏంటి ఏం చేస్తున్నాడు బొడ్డోడు
బుడ్డోడు బావిగాడు చదువు తున్నాడు ఫోన్ పట్టుకొని
అవునా ఎప్పటి నుంచి వాళ్ళకి ఎక్జాంస్
మండే నుంచే అ టెన్త్ ఎగ్జామ్స్ ఆ
ఇ మేడి రేబో
మంది
రేపు మండే వచ్చే మండే హు
అవున్మా మార్చి పదహారు ఇంటర్లోకి అయిపోయినాయ్ ఇళ్ళకి స్టార్ట్ అయినాయ్
క
ఇక స్టార్ట్కి నచ్చ
ఉ రచ్చరంబొల రేపు కూడా వుంది ఫూలు
కాదు కాదు వాళ్ళకి మొత్తం ఈ ఎగ్జామ్స్యెస్ అయ్యెకి ఇంకా ఇరవై రోజులున్నాయంటున్నా
అ
ఉ
ఓ గాసమద్ ఆ
అర్ధం కాలేదు
ఏమి లేదు
మ్మ్ ఇంకా అయిపోయిందిలే వెళ్ళి పడుకో ఉంటా
ఆ బాయ్
బాయ్ కష్టపడ్డవు ఇప్పటికి